లో వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి నమస్తే అండి
నమస్తే అండి బొనారా అండి
మీరేలా ఉన్నారు
నేను బాగున్నానండి ఏం చేస్తున్నారండీ
ఏం చేయలేదండి ఇప్పుడే ఏదో న్యూస్ చూస్తున్నానండి ఆర్మీ వాళ్ళ గురించి
ఆర్మీ వాళ్ళదా ఏమైందండి ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏమైనా అయిందా అండి ఆర్మీ వాళ్ళకి
కదండి
అవును అవును కదండి అది అదేదో వార్ జరుగుతన్ది ఏంది అండి అది నాకు అంతగా తెలీదు
అదే అండి మొన్న పౌల్ మొన్న పాకిస్తాన్ బార్డర్లో పౌల్ నామా దగ్గర మన భారతీయుల్ని ట్వంటీ వన్ మెంబర్స్ ని ఆ టెర్ లిస్ట్ లిధి చేసారు కదండి సో వాళ్ళ ఫ్యామిలీ చాలా మిస్ వాళ్ళ ఫ్యామిలీస్ నమ్ముకొని ఉంటాయి కదండి అదే
అయ్యో నిజమే లేండి అసలు సోల్జర్స్ నిజంగానే ఆర్ ర్మీ వాళ్ళు గురించి బా అసలు చెప్పు వాళ్ళు నిజంగానే వాళ్ళు గ్రేట్ అండి ఆ జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళు అప్పుడే ఆ స్టెప్ తీసుకుంటారు చూడండి అప్పుడే వాళ్ళు ఎక్కడో ఉ ట్టండి వాళ్ళు నా దృష్టిలో అయితే నిజంగా ఎందుకంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉండకుండా మన దేశం కోసం ఎక్కడో వెల్లి వాళ్ళు బార్డు ర్లో ఎక్కడో ఉండి మన కోసం చూడండి అంత కష్టపడి వాళ్ళు అంటే వాళ్ళ ప్రాణాలు పోయిన పర్లేదు మన అంటే ప్రజలు బాగుండాల అని ఆలోచించి ఆ స్టెప్ తీస్ తీసుకుంటారు చూడండి నేను అక్కడేనే అండి నిజంగానే హా వాళ్ళకి అక్కడేనే మనం సెల్యూట్ కొట్టాలండి
అవునండి పొద్దున మనం ఇక్కడ ఇన్ త హాయిగా ఉన్నామంటే దానికి కారణం వాళ్ళే అండి ఏ ఉగ్ర వాదులు మన భారతం దేశంలోకి రాకోకుండా భార అక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి కేర్ లా వరకు చుట్టూ బార్డర్స్ లో వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇంత ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం ము తిండి తినగలుగుతున్నామండి
అవును నిజ మండి అసలు నిజంగానే వాళ్ళు అసలు మొన్న కూడాడా సేమ్ ఇ ఇది మూవీ చూస్తున్నారండి అమర్ అన్ ది ఒక మూవీ
ఆ చూసానండి ఆబ్
అదే అది నిజంగానే ప్రతి ఒక్క సైని కున్ని కూడా అసలు కదిలించేది అంటే ఒక ప్రజల్ని అంటే ప్రజల్ని ఓ ప్రా మూ వి చూస్తేనే ఒక అంటే ఆ సైనికుడి యొక్క వ్యాల్యూ ఏమో తీ పోతుందండి అలా తీసారు చూడండి ఆ మూవీని
ఉమ్
కొంచం ఆ సౌండ్
ఆ ఆప్పేశాను అండి
ఓకే థ్యాంక్ యూ అండి అదే అండి అంటే ఇప్పుడు మూవీలో చూడండి ఒక రియల్ స్టోరీని ఒక ఆర్మీ అంటే సైనికుడు ఎలా ఉంటాడు అంటే ఏం చేస్తాడు వాళ్ళ దేశం కోసము
ఉ వాళ్ళ ఫ్యామిలీని గూడా లెక్క చేయడండి తనఫ్
కూతురు
హ
నిజంగానే చాలా గ్రేట్ అండి అసలు వాళ్లు మాత్రము నేను ఆ మూవీ చూసాక ఇంకా అసలు నాకైతే ఏడుపు వచ్చేసిందండి లాస్ట్ కి
అవునండి ఇంకొకటండి ఈ మధ్య మన ఆ ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ సైడ్ ఒక ఆ మురళి నాయక్
అవున అవును తెలిసింది తెలిసిందండి అవును మురెలీ నాకి ఇంకా చిన్నఏజ్
చిన్న ఏజ్ ట్వంటీ ఇరవై మూడేళ్ళండి ఒక్కడే కొడుకండి వాళ్ళ ఫ్యామిలీకి పాపమండి అతను
నిజంగానే అసలు చూడండి ఆ తను కూడా ఆ ఏజ్ లో ఇంకా తన కెరియర్ ని కూడా చూసుకోకుండా ఆ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించుకుంటే ఒక్క కొడుకున్నాడని కూడా తెలిసి కూడా ఆ మనిషి ఆ స్టెప్ వేసి నేను పోతా నా దేశానికి ఇది చేస్తా
అదే అండి ఇంకా నేను ఇప్పుడు యుద్ధంకి ఇది ఆపరేషన్ సిధూరు వచ్చింది కదాండి నేను ఇప్పుడు తెల్లవారితే తప్ప తెల్లవారు పడితే తప్ప ఏం జరుగుతుందో చెప్పలేను అని చెప్పి చెప్పి మేబి ఇదే లాస్ట్ కాల్ అవ్వచ్చు అని చెప్పి వాళ్ళందరితో మాట్లాడి యుద్ద నికి వెళ్ళాడు వచ్చే పాటికి ఇక్క లేడు అనే న్యూస్ తెలిసిందండి పాప్
నిజంగానే అప్పుడే అయితే అసలు నిజంగా వాళ్ళ అమ్మా నాన్ను ఎంత బాధపడింటారు అంటే అసలు ఒక్క కొడుకు పోని ఇం ఒక కొడుకున్నా ఏదో ఉన్నాడు ఇంకొ కొడుకున్నాడు కదా మమ్మల్ని చూసుకోవడానికి
ఒక్కగాని ఒక్క సింగిల్ చైల్డ్ అండి
అదే మరి అదే కదండి కష్టం ఇప్పుడు అసలు నిజంగానే అది వాళ్ళ అమ్మ నన్న మది నిజంగానే మెచ్చుకోవాలండి ఎందుకంటే తెలుసు కూడా అంటే నాకు ఉండేదే ఒక కొడుకు ఏం పోతావులే నువ్వు ఉండేది మీ నువ్వు లేకపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని కూడా వాళ్ళు ఆపకుండా అతను అతన్ని ముందుకు పంపించారు చూడు వాళ్ళ అంటే అతని
ఆ లేదండి వాళ్ళ అమ్మగారు ఆపారు కానీ లేేవమ్మా నా సేవ అంతా నేను ఇట్లా ఆర్మీ కోసమే దాంట్లో చస్తే అదొక గొప్పతనం అని చెప్ చెప్పాడుంటండి వాళ్ళమ్మగారు చెప్తుంటారు ఇంటర్వ్యూ లో
అవునా అండి చూడండి ఇంకా రియల్లి గ్రేట్ కదండి అయి తే ఆ మనిషినిజంగానే ఆడ్సఫండి అది నిజం నిజమండి వాళ్ళనే ఈ నిజంగానే సినిమాలో హా ఈ హ ఈ హీరో అది ఇది అని మాట్లాడతారు కాగాని ఒక్క ఒక్కసారి కూడా ఒక సైనికుడు గురించి అంతగా ఎలివేషన్ ఇచ్చిందే లేదండి నేను. చూసినంత వరకు అవున అన్ని ప్రాణాలు అర్పిస్తున్నారే మన అంటే జనాల కోసము అక్కడ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు ఈ సమాజం ఎట్లుందో ఏమ తెలీదు కాని నిజంగానే చాలా బాద ఏస్తుందండి
ఊ ఊ వాళ్ళ ఫ్యామిలీస్ అండి వాళ్ళ ఫ్యామిలీస్ కి దూరంగా ఉన్ ఇ ఒకా ఫోర్ ఐదార్ నెల్లు చిన్న పిల్లల్ని గుడా ఒదిలేసి ఎళ్తారండి వారినీ అ తల్లిదండ్రుల్నీ
చూసాం కదండి రియల్ స్టోరీని ఒక మూవీలోనే పిక్చర్ లనే చూపించేశారు వాళ
అవునండి ఆ ఒక పాపా పుట్టి ఇన్నా కొద్ది రోల్కి అమరన్ మూవీలో ఎళ్తే తర్వాత ఎప్పుడో ఒస్తాడంండి అది కూడా ఇంజూరీ అయింటే ఒచ్చా రండి
అవునండి అవునండి కొంచెం నెట్వర్క్ పరిధిలోకి రార మీది వాయిస్ బ్రేక్ ఐతుంది
ఔనా ఇప్పుడండి
ఆ ఇప్పుడు ఓకే ఓకే ఓకే మాట్లాడండి చెప్పండి
అదే వాళ్ళూ ఎయిర్పోర్ట్ లో కల్సుకుంటా అంత్ త ఉంటదండీ
మళ్ళీ ఎన్ని రోజులన్ ఆ భార్యా ఆ కూతురూ వెయిట్ చేస్తార్ చూడండ్ డి వాళ్ళ కోసమూ ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్త్ స్తారు మళ్ళీ ఆ అంటే యుద్ధానికి ఆ తన భర్త యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒ కాల్ చేస్నప్పుడు మాట్లాడ్తున్నప్పుడూ యుద్దంలోయాసిడెంట్ అయ్యి తనకి అక్కడ ఫోన్ క ఫోన్ అసలు ఫోన్ కట్టయిపోతది ఎక్కడ ఆ మరి అ కంగారు అసలు ఏమైందొ ఉన్నారొ లేరొ అక్కడ ఏం జరుగుతుందొ తెలి క ఆ అ బాధ ఆ ఆవేదన అనేది నిజంగనె అంటె ఆ ఆర్మీ వాళ్ళ్ అన్ పెళ్లి చేసుకొనుంటర్ చూడు వాళ్లకె తెలుస్తుందండి నిజంగనె
అవునండి
ఉ నిజంగనె అసల్ గ్రేట్ అండి నిజంగనె మా మ భార అంటె మా భారతదేశంలొ ఉండె సైనికులకు మాత్రం నేనై నిజంగనే హ్యాట్సఫ్ అండి వాళ్ళకి మాత్రం ఆ నిజంగనే ఆ ఫ్యామిలీస్ కైతే ఇంక గ్రేట్ అండి అస్సలు
ఆ ఈ యుద్ధం జరిగిన్ తర్ వాళ్ళు మనల్నీ ఇరవై ఆరు మందీనీ పౌలమా అట టక్ లో చేసిన అది పహల్గామ్ అటాక్ లో మన వాళ్ని చంపినప్పుడు మన నరేంద్ర మోడీ గారూ కిక్గా యాక్షన్ తీస్కొని ఆపరేషన్ సింధూరూ చేశార్ చూడండి ఆయన గుడా మెచ్చుకోవచ్చండి
నిజంగనే అండి ఆ సింధూర్ ఆ పేర్లోనే ఉంది చూడండి ఆ పెట్టిండి ఆపరేషన్ పేరే
సింధూర్ సింధూర్ అంటే కుంకుమ అండి ఆమే పైనా కుంకుమ చెరిపేశారని ఆపరేషన్ సింధుర్ అని ఎంతా ఇదిగా పెట్టాడండి ఆయన
నిజంగనే కద అండి ఎంత మంచిగా ఆలోచించింటే ఇలా ఆలోచనల్ ఒస్త్ చెప్పండి వాళ్ళు సిందూర్ అంటె వాళ్ళదే మరి ఎంత మం పెట్టినర్ వాళ్ళ కాని నిజంగానే మనం సైనికుల గురించి ఎంత మాట్లాడిన తక్ కువె లేండి చెప్పడం నిజంగనె అండి అసల్ ఇప్పుడు గాని నిజంగనేండి అసల్ ఇప్పుడు గాని అసలు తిండి సరిగ్గ లేక నిద్ర సరిగ్గా లేక ఎక్కడో అడవిలొ బతుకుతూ
వీళ్ళండి జమ్ములో ఉంటార్ చూడండి ఒక మా మావయ్యె ఉండేవాడండి
అవునా అండి
మంచు తీసుకొని ఒక టీ పాయిలేకి టీ పాయిల్లాంటి దాంట్లోకి మంచు గడ్డ కీ కింద చిన్న స్టవ్ తీసుకెళ్ళేవారండి దాంట్లో కాంచుకొని ఆ గడ్డ మంచు గడ్డ కరిగిన తర్వాత ఆ నీరు తాగేవారంటండి
ఓ అవునండి
మంచులోనే మోకాలు దాకా వస్తదంటండి మంచు అ లాంట్ టి మంచు నివసించే వాళ్ళండి సిక్స్ టు సెవెన్ మంత్స్
కొన్ని ఏదో నాకు కొంచెం కొంచెం తెలుసు అంటే ఇప్పుడు నార్మల్ గ గాని ఎన్సిసి క్యాంప్ ఉంటే చూడండి కాలేజ్ లో వాళ్ళకని ట్రైన్ తీసుకొని అక్కడ అట్ల వెళ్ళి అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఉండ్రి వెళ్ళి అక్కడ అసలు చెప్పేవాళ్ళుకాదు అసలు సరిగా తిండి లేక అసలు సరిగ ని ద్దరూండేది కాదు దోమలు అసలు సరి ప్లేసెస్ సరిగా ఉండేవి కావు అని అ ప్పుడే ఆ చూడండి మా ఫ్రెండ్స్ అంత కష్టపడింటే మనం ఇంకా సైనికులు ఇంకెంత కష్టపడి
ఆ
నిజంగానే చాలా గ్రేట్లేండి వాళ్ళ గురించి నిజంగానే ఎంత మాట్లాడిన తక్కువ అని చెప్
అవునండి అలాం టి వాళ్ళకి ఏమిచ్చి రుణం తీసుకో తీర్చుకోవాలో అండి వాళ్ళు ఫ్యామిలీస్ పోగొట్టుకోయింటారు చూడండి
అబ్బా అవునండి నిజంగానే అది అసలు ఇంకా అసలు చెప్పలేం
సరే అండి వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే అండి థ్యాంక్ యూ అండి ఇలాంటి మంచి టాపిక్ మీరు నాతో డిస్కస్ చేసినందుకు
అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వల్ల తెలిసిందండి అంటే ఏం చేస్తున్నార అంటే ఏదో న్యూస్ చూస్తున్నా అని చెప్ ప్పారు సో దాని వల్ల ఇంత టాపిక్ వచ్చింది కదండి దానివల్ల తెలుసుకున్నాం ఇంత అంటే ఒక ఆర్మీ ఆర్మీది కష్టం ఎంత వాళ్ళు ఎంత సాక్రిఫైజెస్ చేసింటారు ఏం చేసింటారు అనేవన్నీ తెలుసుకున్నాము అండి ఇంకా మీ వల్ల అయితే కొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకున్నానండి చాలా థ్యాంక్స్ అండి ఫర్ ఇంత ఇన్ఫర్ ర్మేషన్ ని మాతో సే షేర్ చేసు కున్నందుకు సరే అండి మరి ఓకే అండి బాయ్ అం